చెబ్ బ్రో ఏంచేతునవ్ బ్రో
నేనల బ్రో ఇప్పుడే నిద్రలేసి పనుకోనున్న ఊరికే
జిమ్మూకు పోలేదు
జిమ్ము ఈవినింగ్ పోయేది
ఆ నేను మార్నింగ్ పోయి పోయే సచ్చిన జిమ్ కి
ఏం తిన్నావు మల్ల జిమూకు పోయాచి నాకా
ఎగ్స్ రెండు ఎగ్స్ దిన్న
ఉహు ఎగ్స్ ఒకటెనా
అంతే ఇంకా నేనేం ఎక్కువేమి తిన్నాడా ప్రోటీను అట్లాడ ఏమి చేసుకొను ఓడ్స్ ఏం తిన్ను
ఆహ
ఉ నా ఓట్స్ గి డబ్బులు పెట్టాల అంతెందుకు
డబ్బులు తక్కువే ఓడ్స్
అయినా సరేలే ఓవింద డబ్బులు పెట్టాలి నాకైనా తి తినబద్ది కాదవి కొం ఎట్లా ఉంటాయి కాబ ఇంకా ఎగ్స్ తినేసేదే ఒకేలా ప్రోటీన్ కొంచెం తక్కువయింది అనుకుంటే ఇంకా టూ ఎగ్స్ ఎక్కువ తినేది
అంతే లే
సారే
పొద్దున్న ఎయిట్ కి కాలేజ్ కాబట్టి నైట్ ఈవినింగ్ పోతాం జిమ్ కి
అవునులే అంటే ఈరోజు మీకు కాలేజ్ లేదా
లేదు కాలేజ్ ఏమి ఉంది వాల్లె ఇంకా కోర్సు లేలేదు ఆహా కోర్సులు వస్తె పోవాలా
నిండి విరాలా
డి ఏంటి బ్రో మన ఇచ్చింది వన్ వీక్ హాలిడేస్ పోయి మా అక్క శ్రీమంత ఉంటే
ఆ
చూసుకో అట్లే నాకే హెల్త్ బాలేదు చేయడం
మీ అక్కక ఏ అక్కకి
హ భార్గవేనితాండ జయంత వాళక్క
అవును అవున్లే
అక్కది
ఉ
ఏ పోయి చూస్
అవునులే ఏమనా కంపెనీలో జాబులు ఉన్నాయ ఏమో చూ చూసింటే
బీటెక్ కయి పెన అద చూడాలవరు అదే ఇప్పుడు ఫస్ట్ ఈ కాలేజీ నుంచి బయటకస్తే
అవునులే
సబ్జెక్ట్లున్నీ రడి పెట్టుకొని వచ్చి ఏం చేస్తాం చెప్పు
అవునులే
కాలేజీలో నుంచి బయటకి వన్నాక మళ్ళా అన్నీ చూసుకోవాలా పెద్ద్యార్థులు వేకెన్సీలు ఉన్నాయి ఏం క పొలాలు
ఆ చూడు పర్లేదు యోవేళ్ నాగ్ ఒగ్వేళ్ ఏమన్నా వేకెన్సీస్ ఉంటే నాక్ గూడా జెప్ పుడు నేను అటెండ్ అయితా ఇంటర్వ్యూస్ కి
ఏం సరే సరే
ఉం ఉ నాక్ దెల్సిన ఓ జాబ్ ఉన్నాది దీంట్లోనే నిన్ననే ఫోన్ జెస్నారు వాళ్ళు కంపినీవాళ్ళు గుడా ఆ బెంగళూరులో జాబు కోర్మంగ్ళనే అదేదో సిటీ అంటా
ఆ
ఉమ్ అక్కడ
ఏం జేవంట
డేటా అనాలటిక్స్ అంటా ఇవి ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ ఎక్సలు ఉంటాయ్ గదా ఆ దాంట్లో డేటా ఎంట్రీను అది ఎందో చేయాలంట
ఎంతిస్తా అన్నారు
థర్టీ సిక్స్ ఇస్తా అన్నారు.
బ స్టార్టింగే
థర్టీ సిక్స్ కే స్టార్టింగే స్టార్టింగే సిక్స్ థౌసండ్ ఏమో ఖర్చులుకు బోతాయంటా అంటే వాళ్ కడ్ జేస్కుంటారంట ఆ చు థర్టీ తౌసండ్ చేతికిస్సారంట ఉం అది కథ
మళ్ళా అది పెంచుతారంటానా అంతేనన్నా
అద్ తెలిదు బ్రో ఆ ఇంగా ఇ అడిగ్ తి నేను వాటిగూడా అడిగితి నేను అడిగితే ఏమన్నారంటే ఆ ఇంకా అల్లాడ డీటల్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వ చ్చి ఇడా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జేస్తేనే ఇస్తాము. ఇట్లా ఏమో అన్నారు ఉం సర్లే అది గుడ్ నిజమేళేంగాని ఇంగా
బ
పోవల్లా యాడ టైమున్ లేదు మాకే ట్రైనింగ్ జరుగుతాంది ప్లేస్మెంట్ ట్రైనింగు
ఉం
చూడాలా వీలైతే పోయేసోచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేస్ వస్తా అ ఐనా ఇద్ నా
నాక్ జెప్పకుర్రి ఇంకావెట్టే ఆ నాన్ ఐటి అంటే ఇంగ ఏమో మరి
ఆ నానైటి వేస్ట్ గద్ మరి మనకి గ్రోత్ ఉండదు
ఉం ముందగు దాంట్లోనే జెసుకుంటా మళ్ళా
ఉం ఇంకా అదే నన్నాడిగితే ఇంగేదో ఒక కూల్ పనన్ మాద్రే అట్లా చేస్కుంటా ఉండాలా
ఆ
వర్క్ ప్రెజర్ ఎక్కువంటా ఫుల్ టైమ్ వర్క్ అంటే ఎందో
అదే ఎక్కువుంటది స్టేస్సు గూడ నీకు
ప్లెమ్ వర్క్ అంటే మా ఆ అలో
ఉంటాది ఆ ఉంటాది బ్రో
ఓకే ఓకే ఫుల్ టైమ్ అంటే అట్లుంటుంది ఉమ్ మరి ఆ ఆఫ్ ఆఫ్ హాఫ్ డే అంటే, హాఫ్ టైమ్ వర్క్ అంటే నీకు మధ్యాహ్నం దంకా ఉంటుందే
అంతే సిక్స్ నుంచి ట్యూవెల్ దాకా అట్లా
అవున్లే
ఉమ్మ్
ఎక్కడ ఏం చూడాన్ల ఇక్కడ ఈ ఐటీ రాక్పో, ఐటీ జాబ్ రాకపోతే ఇంకా దానికే పోవాల్ల
ఆహా
అందుకనే కొంచెం బ్యాకప్కు బెట్టుకున్నా ఏదో కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే చాలు.
చాలాదే, ట్రై జేసి వస్తాయి లక్ గుడా ఉంటే కొంచెం.
ఉమ్ అవును మెయిన్ లక్ ఉండాల్లా, లేకపోతే మనకి రాదాడా.
ఉమ్
ఉమ్మ్ కొంచెం లక్కు గుడా ఆ కొంచెం కలిసోస్తే బాగుంట, బాగుంటది మనకి. ఇలా జాబులు అత్తాయి లేకపోతే రాద్.
అదేగదా
ఆ
ఏమో మళ్ళా నాక్ కాలేజ్కి గుడా రిటర్న్
కాలేజ్గి చూడాల్ల ఎప్పుడో, ఆ ఇంకా టూ డేస్ ఏమో ఉన్నది హాలిడేసు.
ఉమ్
పోయేసియే ఇంటికి ఇగ ఇంట్ల, మా ఊరు ఇంగ మావోలురుందిలే. అక్కడ అక్కడ బోయేసి
ఉమ్
ఆ మా మామోల ఇంటికి పోయి అట్లే చూసుకొని
అన్ని తిరిగేదేనా హాలీడేస్ మొత్తం
ఆ హాలీడేస్ అన్ని తిరిగేదే, పోయి తిరిగేసి ఒచ్చేసి ఇంగ ఎట్లా టూ డేస్ ఉన్నాది ఇంకా హాలిడేస్, ఇగ పోయేసి ఆ అన్ని ఊర్లు తిరుగ్ కొన్ని చూసి, మాట్లాడిచ్చుకునేసి వచ్చేయాలి. ఉమ్ ఇంకా మా బట్టలు కూడా మార్చిపోయిండే హాస్టల్లో ఉన్నప్పుడు. అవన్నీ ఎత్తుకొని, అవన్నీ ఇంటికి ఎత్తూకుపొయ్యి మాఅమ్మతో ఉతికిచ్చుకొని
అవును వాషింగ్ మెషీన్ ఉండదా
ఉంటాది వాషింగ్ మిషిన్ లో ఇప్పుడు అంత బాగా ఉతకదు.
ఉమ్ అంతేలే
ఆ ఇగ్ మరక లీడుగవా అందుకని ఇంగా ఇంటికిత్కొచ్చినా, మా అమ్మ ఎత్తుకొని రమ్మనిందిలే. మాసిపోయిన బట్టలు ఎత్తకపోయినా, ఉమ్ ఉత్ ఉతుకుతాంది మా అమ్మ దాన్ తర్వాత చూడు ఎత్కొని ఐరన్ జేసుకొని
అన్ని అంటే చాలా మోసుకొచ్చున్నావా.
ఒగా పది జతల్ ఉంటాయి
అబ్బా మళ్ళా అవన్నీ రిటర్న్ ఎత్తవాళ్ళు నువ్వు
ఆ ఇంగెట్ల
ఇబ్బందే అయ్యి
ఇబ్బందే మళ్ళీ
ఆ మదనపల్లికి కదా
మదనపల్లికి అం అం బస్సులుంటాయి లే
ఉంటాయి కానీ ఎక్కి దిగి ఎత్తుకొని పోతా అంతా కొంచెం లా
ఉమ్ బరువు ఐతుంది ఇంగ అయితే ఐతాది ఇంగ ఏం చేత్తాం ఇంగ ఆడ ఉతుక్కోలేం మ మళ్ళ హాస్టల్లో
అవునులే
ఉమ్ మీరు బ్రో ఇంటికి పోలేదు హాలీడేస్ ఈలా మీకి
ఇప్పుడు లేవు అదే చెప్పినా కదా అప్పుడు ఇచ్చింటే ఇంక అట్లే మా అక్క శ్రీమంతం చూసుకొని వచ్చినా
అవునులే
ఊ మా కాలేజీలోనే అదే ప్లేస్మెంట్ ట్రైనింగ్ జరుగుతాంది
ఆహా మరి నువ్వు అటెండ్ కాలేదా
అటెండ్ అయినాం లే అహితాన్నం
ఓకే ఏం సిలబస్ చెప్తారు మీకి ఏం సిలబస్ ఏమి ఏమి సబ్జెక్టులు చెప్తన్నారు ఏం లాంగ్వేజస్ చెప్తన్నారు
అంటే సి తెలుసుకోవాలనే బేస్ సి బేసిక్స్ చెప్తారు మళ్ళ జావా చెప్తానారు
ఊ అవును ఏ ఇప్పుడు మార్ కెట్లా ఏందుంటాయు ఏ లాంగ్వేజ్ అంట మంచిది
జావా
ఆహా జావా నేర్చుకుంటే కొంచెం బావుంటదంట నా
హూ జావా అని అడుగుతారు ఫస్ట్ నీకు జావా వచ్చా అనే అడుగుతారంట
అవునులే
ఊ
సరేలే అది కూడానే కరెక్టే జావానే నేను కూడా అదే అనుకుంట్ మా కాలేజీ లో కూడా అదే చెప్తన్నారు జావా నే టే చాలు
ఊ
మెయిన్ దాని బేసిక్స్ అది కూడా ఊప్స్ కాన్సెప్ట్ ఒకటి బా నేర్చుకోండి దాంట్లో అక్కడ ఇంటర్వ్యూల్లో కూడా బేసిక్స్ అడుగుతారు అంటాండు ఉమ్ నువ్వు సినిమా చూసినావా ఇది ఆ తస్కారీ అని
ఆహా చూడలే బ్రో ఏమి
ఏ బావునిందే వెబ్ సిరీసు సిలి ఆ ఆ సిరీసే
ఊహూ
ఏడో ఆరో ఉన్నాయి ఎపిసోడ్సు
ఆ
ఆహా బానే ఉంది అది చూసినా నేను నైట్ నువ్వు గూడ చూడు బావుంటాది దేని గురించి అంటే అంటే డ్రే ఇట్లా దో దొంగగా ఎత్తుకొని పోతాంటారనమాట యా గోల్డ్ గానీ ఇంకా ఏమన్నా నార్కోటిక్స్ కానీ ఇలంతా ఎత్తుకొని పోతాంటారు ఎయిర్పోర్ట్ లో నుంచి ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ ఆఫీస్ ఉంట ఆఫీసర్లు పట్టుకుంటాటారు
ఆహా
మ్మ్ దీంట్లో దొంగోల్లు ఆ డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించి, ఆ రకరకాలుగా ఎత్తుకొని పోవల్ల అని చూస్తారు. ఆ వీల్ళు పట్టుకుంటారు.
మ్హు
ఆ బాగుంటది కనబడతారు వీళ్లు బాగుంటది చూడనీకి ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్ ఉంటది.
మ్మ్ ఏం చూస్తావు అదే రాత్రి వేరే వేరే సిరీస్ చూసినాలే. అయిపోయింది
బాగుంటది బాయ్ సరే బ్రో చూడు బ్రో బాయ్.
బాయ్ బాయ్ ధ పోలి